అదే డవుట్ అడిగావు కాదా డ్రెస్సెసు ఇ మీటర్లు తీసుకుంటారు అది అడిగితే టూ మీటర్స్ అయితే సరిపోద్ద్దంట డ్రస్ కి తను ఇప్పుడు వేసుకోనుంది కదా ఫ్రాక్ టైప్ అది నీకైతే టూ అండ్ హాఫ్ పడుతుంది అని ఒకేలే పుట్టానికి ఎంత పట్టది పొట్టిదే కదా ఏం కాదులే టూ సరి పద్దులే అని చెప్తున్నా
అవును టు సరిపోతుంది నాకు నేను ఇంతకు ముంద అయితే వన్ అండ్ హాఫ్ కొనుక్కునేదాన్ని
ఉమ్
లావైపోయ ఇప్పుడు
ఉందిలే అనిందే నీలాగే పొట్టిది కూడ అని చెప్పిన
మాటైలర్ లు వుండ్ల్య డిజైన్లు పెట్టమం అంటే నువ్వు రెండు మీటర్లు రెండున్నర మీటర్లు తెచ్చుకుంటేనే డిజైన్ వస్తది అ అంటడు మిగతాది నొక్కేడానికి
అ సర్లే ఏంచేద్దాం
అంటా అందరు కమర్ష్యల్ అయిపోయారు
అంతా కమర్షియలే
అంతే
అన్నిట్లోను కమర్షియల్ ఉంటుంది ఇప్పుడు
కొని తినొచ్చు కదా
బాయిల్ ఆల్రెడీ బాయిల్ చేసి మళ్ళీ ననేను యాడ అడిగేను ఆ అది పర్లే ఏమో తిన్నా నాకు తెలిల
చాల రోజుల తవాత ఆమ్లెట్ తిన్నాను నేను ఈ రోజు
తెచ్చి పెట్టుకున్నానా తెచ్చి పెట్టుకని కాల్ చేసా అడుగదాం ఒక మాట ఫస్ట్ అని
ఆ
ఆ అక్క కి కాల్ చేసా ఫస్ట్ ఏదో విషయం మేద చేసా తర్వాత అడిగాను అడిగతే ఆ ఫస్ట్ జీజున్ అడిగ జిజి వచ్చి తర్వాత అమ్మను అడిగ అమ్మని అడిగా అమ్మ రమ్మనిది ఇంకా ఆర్టీసీ చూసుకొని ఉపేసుకున్నా అయిపోయింది. పది నిమిషాలో ఫిక్స్ అయిపోయాం. కాబట్టి అరగంట పైన మా
ఆహా నీకంటే ఆప్షన్ ఉంది నాకు ఆప్షన్ కూడ లేదు.
నాతో కూడ మాట్లాడు అంట
మదనపలో వచ్చి ఆమె తో కూడ మాట్లాడారంట మాట్లాడతాను కాసేపు ఆగమని చెప్పు మళ్ళీ చెప్దువు మాటలానికి నువ్వు ఆమె మాటలు చెప్పుకున్న తర్వాత
ఉ
సదుతున్నారు అందరు బ్యాగులో
సదతునారు సదతనారు మదం పల్లి కూడా ఊరుకిళ్ళతుందా వెళుతుందో లేదో తెలియట్లేదు
వెళ్తున్నా నంది కదా
వేలు కు మేలు సెలవులు కూడా ఇచ్చారు.
అదే
మీరు ఇచ్చిన ఆప్షన్ ఇచ్చారుగా మీ తీసుకోవడానికి కూడా.
మాకు కదు
ఆ కాదు ఇప్పుడు స్వెటరు నేను వేసుకెళ్ళాల వద్దని ఆలోచిస్తా.
ఏ స్కిళ్లు చలి ఉడుతుంది బయట.
కానీ అది స్టార్ట్ అయ్యేది సిక్స్ థర్టీకి కదా
నీ ఇష్టం మరి చలయితే ఉడుతుంది బయట ఇప్పుడు
ఫుల్లు వస్తుంది. నేను ఎప్పుడో చెప్పాను కదా ఫోర్ ఎత్తుక వెళ్తున్నాను కదా నాలుగు ఐరన్ చేసుకొని. వాళ్లు సర్దుకుంటున్నారు
ఆ
ఆ పాప ఉండేది ఆ రూమ్ మే కదా మదనపల్లి అమ్మాయి
ఆహా హళ్ళ ఎవరు లేదుగా
హాల్లో తను ఒడుకుంటుంటది
అంత డిస్టర్బెన్స్ ఏమి అ పచ్చలు ఉండదు ఏం కాదులే పో
ఉ లేదు తిరుగుతున్న బోళ్ల సౌండ్
ఇంకా ఆ పోట్టామే నువ్వు ఇంకా సోమవారం వస్తారేమో
నీను టాబ్లెట్ వేస్తాడి ఆ పొట్టమే సోమవారం వస్తది తీఇ
నువ్వెప్పుడు వస్తావు నీకే క్లారిటీ లేదు
ఆ ఎందుకంటే పాపకి నేమింగ్ నేమింగ్ సారనీ పెడతారు అది అది నెక్స్ట్ వీకే
ఇంకేం వస్తాలే గాని నువ్వు పీచుకి డబ్బులు దండగ
ఒకేసారి పెళ్ళి అయిన తర్వాత వస్తా
వెళ్లిపోయిందా ఇంకా ఖాళీ చేసి
నీ ఎలాగో నువ్వు వెళ్ళిపోతావు కదా
నేను ఇప్పుడే ఎందుకు పోతానే వెళ్తే నేను రెండు నెల తర్వాత
టూ మంత్స్ తర్వాత వెళ్ళిపోతావు కదా నీకు చెప్తాలే తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళు నీతో పాటు కొరియర్ చేయలేకపోతే
చూసావు కదా
లేకపోతే సర్ది పెట్టు మా జీజు వస్తారు కదా జీజు జత పంపించేద్దు
ఈ నిజంగా చెప్ప
నువ్వు చెప్పావు కదా దానికి
మంచిదమ్మా
ఉ
ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయా
ఉ చెప్పేదాం
మర్చిపోయా అంటే చెప్పంటావు
మంచిపోతే మళ్ళీ గుర్తుకొస్తదిలే ఇలాంటి ఎన్నిసార్లు విన్నాను నేను నాకు నేనే చెప్పుకును అన్ని సార్లు అది ఏదో మాట్లాడుతుర ఆ గుర్తురాదు ఆది
ఏదో మంచిపోయనే గుర్తు రావట్లేదా ఆ నీకు అసలు ఆ జాబ్ మీద సీరియస్న ఉందా లేదా మన్న ఉంధ్య లేదు అదే చెప్తున్నా లేద అదే చెప్తున్నా నీకు
మ్మ్ లేదు
అదే చెప్తున్నానే
ఇప్పుడు నువ్వు అడిగిన నన్ను అడిగినట్టే చెప్ చెప్తున్నాను కదా లేద్ లేదనే కదా చెప్తన్నా మళ్ళీ ఎది చెప్తున్నా అదే చెప్తన్నా ఏ
నువ్వు చెప్ నువ్వు చెప్పేది ఏంది నేనే చెప్తున్నా నీకు జాబ్ మీద ఇంగ్లీష్ పీస్ లో మళ్ళీ జాబ్ లేకపోతే యేట్ట అంటావు ఎన్ని కట్టద్దా అంటావు
ఆబ్వయస్లీ అది
ఓయమ్మా
ఆ ఈ ఈ ఈ వారం వెళ్ళకుండా ఉన్నింటే వెళ్ళేదాన్ని కాదు నేను
ఈ చదువుకోవచ్చు కదా నువ్వు చదవాల్సింది ఎంత ఉందని ఆ
చదువుకోవచ్చు కానీ ఇంట్రెస్ట్ యాడ వస్తుందా
ఎన్ని చదివావే డీనాన్స్ చదివ
డినాన్స్ అస్సల్ టచ్ కూడా చేయాలే నేను
ఇంకేం చదివవే అయితే ఆమ్ ఆమ్ బిల్లింగ్ బిల్లింగ్ ఒకటి చదివ మెడికల్ బిల్లింగ్
మ్మ్ ఆర్సీఎం నేరుచుకున్నా
ఇ బా ఇం గొప్ప పని చేసావ్ ఎంత గొప్ప క చెప్తున్నావో ఆర్ సీ ప నేర్చుకున్నావ్ మోడీ ఫై ఆయన్ని నేర్చుకోలా
అదే దాంట్లో దే కదా బిల్లింగ్ మొత్తం
మొత్తం నేర్చుకున్నావు కదా
మ్మ్
నాకు గుర్తుకుడలేవు
అది నేను చదువుకుంట ఎత్తుకెళ్తున్న మెటీరియల్స్ అక్క పాప కూడా వెళ్ళిపోత్ తరు కదా ట్వంటీ వన్
మ్మ్
ఇప్పుడు ఖాళీ ఆవద్దు
వన్ ఈ రోజు డేట్ ఎంత
నైన్టీను మా అక్కకి పన్నెండు గంటలకు కాల్ చేసి చెప్ప విష్ యూ మేని మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ద డేస్ మిస్టర్ అని
మీ అక్క బర్డే నా ఈ రోజా నేను కూడా చెప్పాను అని చెప్పు
హ్మ్ పెద్దక్కది
ఆహా ఎవరోక్కలే ఎదైతేమీ అక్కే అక్కే కదా చెప్పు
చెప్తా చెప్తా అక్క కూడా వస్తుంది రేపు అమ్మతో పాటు పెద్దక్క
అయితే ఉగాది రోజు నాన్ వెజ్ తింటారు మీరు
ఎవరు తింటారు
కోసే కోస
అమ్మదిందు ఈరోజు గురువారం కాబట్టి
కాదే రేపు నాకు పెళ్ళయితే నువ్వు అ పొ పొట్టు పెళ్ వెళ్తున్నావ్ చూడు వోళ్ళు వోళ్ళు పిలిచారు వాళ్లు పిలిచారు అనే రేపు నేను కూడా అట్టే పోతానేమో నేను కూడా అట్టే పోతానేమో వాళ్ళు పొట్టేలు కోసుకు కుంటున్నారూ వొళ్ళ ఇళ్ళలో జేతున్నారు వాళ్ళు పేర్లు పెట్టుకుంటున్నారు నేన్ అప్పుడు అట్టే పో
మ్మ్
ఇప్పుడు మీరు వెళ్త ఇప్పుడు మీరు వెళ్త వెళ్తుతుంటే నాకు కామెడీగా ఉంటుంది. నిజంగా ఏంది విళ్ళు పెద్ద పెద్దోళ్ళ చేష్టలు అన్నీ చేస్తున్నంట అనిపిస్తుంది
నేను పొట్టేళ్లు కోస్తన్నారు. దాని కోస్తన్నారు అని వెళ్లట్ల
నీకెళ్లాలనిపించి నువ్ వెళ్తున్నావ్ అర్థం అయింది.
నేను అయిపోయింది. ఇంచుమించు వన్ ఇయర్ పైనే అయిపోయింది. నేను వెల్లి అక్కడికి అమ్మమ్మ దగ్గర అమ్మని చూసుకొని చాలా రోజులు అయిపోయింది.
తెలుసు కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మా తాత చచ్చిపోనప్పుడు పోయా
నేనా నేను వెళ్ళాను అనుకుంటా లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ వెళ్ళా
మాతాత చచ్చిపోయినప్పుడు పోయా అంతే
మా అమ్మమ్మ వచ్చినప్పుడు ఎల్లా నేను కూడా అంతే మా అమ్మమ్మ హైదరాబాద్ లో ఉన్నిం మా మావయ్య దగ్గర
మా తాత జచ్చిపోయి రెండు మూడు సంవత్సరాలు అయి చచ్చిపోయి
ఆహా మా తాత ఎప్పుడో చనిపోయాడు. నేను సెవెంత లో, ఉన్నప్పుడో సిక్స్త్ లో ఉన్నప్పుడు
మా తాత రీసెంట్ గా మూడు నాలుగు సంవత్సరాలు అయింది. అనుకుంటా మా తాత చచ్చిపోయి
మా ఇద్దరు తాతలు అట్టే చనిపోయారు. సిక్స్త్ లోను ఫిఫ్త్ లోను ఒకరు సెవెంత్లో లోను ఎయిత్తులోను ఒక్కరు
మా అమ్మోలు తాత రీసెంట్ గా మూడు, నాలుగు సంవత్సరాల కిందట చచ్చిపోయాడు. మా అమ్మ వాళ్ళనాన్న టూ థౌసండ్ టెన్ లో చచ్చిపో టూ థౌసండ్ టెన్ ఆ టూ థౌసండ్ ట్వ్ లో ఆహా టూ థౌసండ్ ఎయిట్ లో చచ్చ పోయాడు
చనిపోయారు అనొచ్చుగా చచ్చిపోయారు.
అదే చనిపోయరు టూ థౌసండ్ ఎయిట్ లో చనిపోయారు మా తాతగారు తాత స్వర్ స్వర్గస్తులైనారు
అమై
అప్పుడు చిన్న పిల్లని కదా నేను నాకు అసలు ఏం తెలిసేది లేదు. మా తాత మంచం మీద ఉండేవాడు. కర్రబట్టుకోని నడిచేవాడు కష్టం మీద మా నానమ్మ చూసుకునేది అప్పుడప్ ఇప్పుడు మా నాన్న వేళ్ళిపోయేది గదా బయటికి సీరియల్ చూడ్డానికి అట్లా మా అత్తోళ్లు ఇంటికి వెళ్ళిపోయి మా అత్తోలు ఇల్లు అక్కడే మా దగ్గరే అయితే మేము అప్పుడప్పుడు వెళ్ళేది మా తాత మాట పట్టించే వాళ్ళము ఏ ఏ అమ్ంటే ఏదో ఒకటి పిలిచేవాళ్ళమే ఎవరా అని మా తాత కర్ర పట్టుకొని నడవలేక నడవలేక వచ్చేవాడు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు మా తాత ఎంత కష్టపడ్డాడో నడవడానికి నేను అంత ఎక్కిరి ఇచ్చాను అనమాట.
నేను మా తాతను ఏం చేసాన మా అమ్మ వాళ్ళ నాన్న ఏ పడుకొని నిద్రబోయాడు కుర్చీలోను దేంట్లోనో నాకు గుర్తులేదులే మా అమ్మళ్ళు చెప్పారు. నోరు తెరుచుకుని నిద్రపోయాడు నేనేం చేసి
మట్టి ఎట్టే ఎసావే తల్లే
మా అమ్మమ్మ వాళ్ళది ఆ ఎర్రమట్టి ఎర్రమట్టి నేల అనమాట